హలో ఆ చెప్పు మౌనిక బా ఈ ఆటంగ అన్నడా గేట్ ఎత్తిపోయేకి ఆ గేట్ ఎత్తాల ఇంక ఇందాక చికెన్ పోయిన దానికి ఒక అర్ధగంట ఇప్పుడు ఒక అర్ధగంట
నేన ఎప్పుడు పోయినా గేట్ పడుతుంది ఒచ్చేడప్పుడైనా పార్లే పోయేటప్పుడైన పర్లే ఇంకెవరితో అయినా పోతే గేటే పడదు నేను ఒక్కటే పోతే ఎప్పుడు దరి ద్రం గేటు పడుతుంది
పన్నిలే నీకేమి నీకేం బండి ఉందా నడుచుకుంటే కదా పోయేది
ఆ లేకపోయినా సరే ఆటోలో ఉన్నాం అనుకో ఆ నేను ఒకతే ఉన్నప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అంటే ఇంటికి వచ్చేటప్పుడు కాని ఇంటి నుం ఎళ్ళేటప్పు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కాని ఆటోలో వెళ్తా అంటాం కదా చిరాకు వస్తుంది ఒక రోజు పుయింది ఒక రోజు కాదు ఒకసారి నేను ఒక్కటే ఉన్నప్పుడు ఎంత స్లోగా పోయిందంటే ట్రైన్ మనిషి కన్నా దారుణం అన్న తుంటది చూడు మెల్లిగ ఒక అడిగేసి ఆగిపోవడం అట్లాంటి ట్రైన్ పోయింది టూ టైమ్స్ అబ్బా ఎంతసేపు అరగం ఒక గంట అందరికి విసుగు తెప్పించేసింది అంత స్లోగ వెళ్ళింది అబా దాంట్లో మనుషుల ఎవరు లేరు అది బోగీ ఏమో
ఎ డ్రైవరు ఉన్నడ మనిషే గదా డ్రైవరు
ఏమో అంత మెల్లిగా పోయింది తెలుసా చిరాకు వస్తుంది అట్ల ట్రైన్ చూస్తేనే
సర్లే ఈ మంత్ అయిపోయినాక నువ్ వస్తావ రూంకి
ఈ మంత్ అయిపోతే కదా ఎగ్జామ్స్ అయిపోతే ఇక్కడ ఒక అగ్రిమెంట్ ఉంది
పెద్ద కథనే అంటే ఎగ్జామ్స్ వరకు ఒకే ఒ సిక్స్ మంత్ సిక్స్ మంత్స్ కా
హు
ఒ
కుంటారు
నమ్మకం బా అది కాకుంటే ఇంకోటి పుత్తూరులో కరువ నిజం చెప్పాలంటే అది కంటే మౌనిక వాళ్ళ పీజ్ తు మౌనిక అంటా నిర్మల వాళ్ళ పీజీ ఉంటాది చూసినావ ఒకటి
ముందు దాంట్లో లేదు మేము ముందు దానికే అడిగినం
ఎంత బాగుంటదో తెలుసా అది ఫుడ్డు మాత్రం మేవన్ చాలా బాగుంటది ఫుడ్డు కోసమైనా పోవ్వచ్చు రూమ్లకి
ఊ నేను ముందు అడిగిన దాంట్లో లేదు మా అయిపోయింది అనుకున్నా స్ట్రిక్ట్ అయినా మనమేం పెద్ద రాత్రిలల్లో తిరిగేదంతా ఉండదు అట్లంతా ఏం ఉండదు కాబట్టి ఓకే
ఆ హా అయ్యో తిరిగిన ఏం పట్టించుకోరు కానీ నైట్ టైం అయితేనే ఆ మంచు అట్లయినా
అట్లాంటి ప్రాబ్లమ్స్ అంత నాక్లే నేనే బయటికి పోను కదా నెలకొస్తే ఒక్కసారి రెండు సార్లు అది గూడా ఎయిట్ లోపలో చేస్తా
హ్మ్
ప్లమ్ లేదు
అయినా బావతో పోయినా డే టైమే కదా మీరంతా
అంతే మళ్ళీ వచ్చేస్తా
ఇబ్బంది ఏం ఉండదు ఎట్లునడు మీ బావ
బానే ఉన్నాడు
మొన్నేగా మాట్లాడలే నేను మా బావతో అన్నావు
ఆ వింత చెప్పినా మాట్లాడ్లేదు ఏమంటే ఏం అంతే ముందులాగ అయితే లేదు కా కనీ ఏమంటే ఏమన్నట్టుంది
మీరు మాన్స్ బావ వరదలు మాముూలే మాట్లాడినా మాట్లాడుకోపోయినా
ఆహా ఆ మనిషి అర్థం చేసుకుంటే ఓకే ఆ మనిషి అర్థం చేసుకోడు ఏం చేసు నాగాని నాకు అందుకే తిక్కలేస్తుంది ఎంతకని తగ్గుతానూ నాకైనా ఉండాలి కొంచెమన్నా
అయినా మీరు మేలేనే బానే ఉంటారుగా నాకు మరదలు ఉంటాది ఆ బాబ మంతో ఎవడ్తో మీ అంతే
మేమంతా ఓన్ కాదు
ఊ
ఓన్ కాదు నా రిలేటివ్స్
ఉహుహు
ఓన్ ఐతే ఇంగేం బో కొట్టుకోని సచ్చుండే వాళ్ళు ఇంకా ఎక్కువ బతిక్పోయా అయినా సరే మేమిద్దరం ఎప్పుడు పక్కనోళ్ళకి చెప్పుకుంటాం గాని బావా మరదళ్ళని మేము ఎప్పుడు కానీ బావ మరదల్లాగ ఉండిందే లేదు ఉండని గూడా ఉండ
ఉహు
పిలవమంటాడు కానీ నాకు పిలవడానికె లో ఉంటుంది నేను పిలవను అంటా
అబ్మో మొన్నా మొన్న మా ఫ్ర్ అదే మొన్న ఇట్లా అయింది గదా నాకి అమ్మవారు వోశినార్ గదా ఇంటి వొయినా దాని తర్వాత మా కజిన్ బ్రదర్ ప్రె అ మా కజిన్ బ్రదర్ ది పెళ్లి ఉన్నది పోయినా ఆడ మా వాళ్ మా స్ ఆల్మో చాం వరకు వచ్చారు నా మరదలు గూడా ఉంటాదిలే నేను అప్పుడు గూ నే నా చిన్నప్పటి నుంచి ఒక్కసారి గూడా మరదలని పిలిచిందే లేదు, అ నిదం చెప్పాలంటే నాకు ఒక మర్. దలు ఉందనీ తెలిసింది గూడా అదే తెలుసు అంటే తెలుసు అంతే ఆ ఉంది అంతే అంతకుమించి నాకూ పెద్ద ఫీలింగ్స్ అంటే మామూలుగానె ఒక మరదలు ఉంది అట్ ట్లాంటివి ఏమీ లేవు కానీ ఆ పప అమ్మ ఒకస్ సరి బావ అని విల్చిందీ షాక్ అంటే చిన్నప్పట్నుంచి ఎప్పుడు పి పిలవలా
నేనూ మా అత్త కొడుకుల్ని బావా అని పిలిచను మామా అంటా
ఆ వాళ్ళు చిన్నప్పటి నుంచి మామని పిలిచారు పిలిచా అన్నారు అంటే పిలుస్తున్నారు సడన్గా ఎందుకు బాగున్నా బావ అనే నన్నేన్ అన్క ఎనకి తీశణలిక్ బర్తే
అవునా
బాగానే మాట్లాడుతుది నేను మాట్లాడను కానీ ఎందుకులే మన కాని అంటే
అసలు మేమైతే ఊరు మాట్లాడుకున్నా నలుగురు ఉన్నారు కోచిన కొడుకులు ఒక్కరు కూడా మాట్లాడరు నేను మాట్లాడను
ఏం మావళ అంతే మేం నలుగురు ఉంటాం నేను మా అన్న మా కజిన్ కజిన్ ఉమ్ మావాళ్ళెవరు ఉండ్ రు నేను ఒక్కనే అట్ల ఉంటా మా వాళ్ళతో ఎస్ ఎంత వేరియేషన్ అంటే నాకు మా వాళ్ళు మీతో ఎ జౌల్గా ఉంటా అంటే మామూలుగా మా వాళ్ళతో ఒక్క ఒక్క మాట కూడా మాట్లాడను జస్ట్ బాగున్నావా అన్న మాట కూడా మాట్లాడను తెల్స వాలు
నేను కూడా అంతేనా ఇంట్లో ఉంటే అంతే అసలు నా అంత అమాయకురాలు మా ఇంట్లో ఎవరు లేదు అన్నట్టు ఉంటా నేను బయటొస్తేనే బా మాట్లాడతా అందరితో
ఇంట్లో అంతా అల్లరేలే మామూలు అల్లరి కాదు గోడారిస్తా అందరినీ ఏడిపిస్తా
ఉమ్ నాగూడా అంతే బయట నేను బా ఫ్రీగుంటా
అసలు ఇంట్లో వాళ్ళతో ఎందుకు ఉండలేను నాకు
నే ఇంట్లో వాళ్ళదు కాదు జస్ తెలిసిన వాళ్ కొంచెం పరిచయమైందానుకో పరిచయం అయితే బా మాట్లాడతారు నేను అట్ల కాదు కొంచం పరిచయం అయితే బా మాట్లాడలేను తెలినోళ్లతో అలా ఇంగ మామూలు కలిసిపోట కలిసిపోదంట అంతే నాకు కూడా తెలిదు మొహమాటం ఎక్కువ నా దరిద్రానికి ఏం చేస్తాం నిజం చెప్పనా ఎంత మోహమాటం అంటే నాకి నిజం చెప్పంటే ఒక ముగ్గురు ఒక కనీసం ఒక ఐదు ఆరు ఐదు ఆరు మంది అమ్మాయిలు నాకు కు నా లోపల శివరింగ్ స్టార్ట్ అయితది ఫస్ట్
ఒక్క అమ్మాయి అంటేనే అట్లుంటావు నార్మల్గా నేను క్లాస్కి వచ్చేటప్పుడు చూస్తా కదా
ఇంత భయం ఎస్తుందో బ భయంమే ఫస్ట్ అంటే మొహమాట మొహమాటానికి టెన్షన్ స్టార్ట్ అయితది అబ్బా
ఇరోపోద్దు ఈరోజు మాకు వర్క్ షాప్ ఉన్నాదా ఈ రోజు మాకు వర్క్ షాప్ ఉన్నాది కొన్ని క్యూషన్లు అడిగారు చు కూర్చు ఎట్లా అంటే మామూలుగా ఇట్ల కొన్ని సిస్టమ్ లు ఉంటాయి సిస్టమ్ల దగ్గర మేము చైర్లు ఎస్ కూర్చోంటే అయ్యప్ప లేపి అడిగిండు చెప్పిన అంటే నేను ఎట్లా టె కన్ మామూలుగా కన్ఫ్యూజన్ తో చెప్పినట్టు చెప్పిన అంటే నాకు అంటే నా పక్కనంతా ఆల్మోస్ట్ నా వెనకాల అంతా ఒక ఎనిమిది మంది పదిమంది గర్ల్స్ మా క్లాస్ గర్ల్స్ నేను ఒకరితో మాట్లాడింది లేదు ఒకరితో మాట్లాడింది లేదు నాకు సిగ్ నాకు వాళ్ళు జస్ట్ చూస్తానంటేనే నాకు అదొక అదొక టెన్షన్ స్టార్ట్ అవుతది లేపీనాడు నన్ను లేపు క్వశ్చన్లు అడుగుతున్నాడు నేను చెప్తాన్నా అంతే కా ఇంకా ఎందుకుంత ఎందుకుంత ఫస్ట్ నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడతాం అన్నాడు అయి అంతా చెప్పినాక నువ్వు చెప్తావు బాగానేది ఎందుకు నువ్వు ఎందుకు టన్షన్ పడతావు అన్నాడు నేను చెప్పంగా నేను అందరి చెప్పంగా చెప్పుకోలేం కదా మోహమాటం ఎక్కువ అది ఇది అని చెప్ చెప్పుకోలేం సరేలే లేదు లేదు ఏం లేదు అంటే నేనేం సారేం అనుకున్నాడంటే నీకు ఆన్సర్లు రావ అంటే నీకు ఆన్సర్లు రాక అట్ల తక కంగారు పడుతున్నావా అన్నాడ మళ్ళ ఏం లేదు చెప్పిన అట్లా ఏం లేదు నాకు మొహమాటం ఎక్కువ అట్లా అంతే అందరు ముందర చెప్పాలంటే కొంచెం ఎందుకు మీక మీ క్లాస్ మీ కాలేజ్ ఎందుకు నువట్ల మొహమాటం పడతన్నవ్ ఇప్పుడు ఇట్లా జస్ట్ పది మందినే డీల్ చేయలేకుంటే రేపొదున్న కంపెనీలల్ల ఎ ఎంతమంది ఉంటారు అది ఇది ఓ చెప్పా బోక్కలా కొని నేను కామైయిపోయినా వాళ్ళ ట్లే మాట్లాడతారు నాకు వచ్చి బై బర్
మాకు అట్లా కాదు తినేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాం కదా ఆ బ్లాక్ ఈ బ్లాక్ కనెక్షన్ ఉం టది కదా మధ్యలో ఆ పక్క ఈ ప క్క అందరు బాయ్స్ సే ఉంటారు నాకు ఆ పిల్లకి మధ్యలో వాళ్ళు మ ధ్యలో క్యాట్ వాక్ ఫీలింగ్ వస్తుంది తెలుసా
ఎవరికి ఎవరు
ఆ ఇంకావరు నేనుల
బబోయి
నేను ఆ పక్క వద్దు అం టే పా నేను లేదు మే ఇ పక్కే పోదాం దగ్గర కదా అనేసి అంటుంది నాకు నచ్చదు వాళ్ళు ముందరే తీసుకొని పోతుంది అట్టంటి సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు ఆ పక్క ఇ పక్క గుంపుకుంటారు నిన్నే చూస్తా అంటారు అప్పుడు ఏం చేస్తావు
ఏం చేస్త ఏం చేయను
కింద దారిలో నుంచి పోతా నేనైతే మెట్లు దిగి దూరం అయినా పర్లేదు టైం అయిపోయినా పర్లే కిందికి దిగి మళ్ళీ ఆ ఆఫ్లోర్ నుంచి ఆ పక్క నుంచి వస్తా
ఎందుకో ఇఆమ్మాయి మోహమాటం పోతే మాత్రం కచ్చితంగా ఏళ్త కన్ఫామ్ గా వెళ్తా మామూలుగా ఎళ్ళను నిజంగా ప్రామిస్ అంటే వెళ్ళి నిజంగా నాకు చానా ఉంటాది ఎదేదొ మా కానీ నాకు చానా ఎక్కువ అబ్బా మామూలు ఎక్కువ కాదు ఫస్ట్ ల మళ్ళీ ఇంత లేదు డిప్లొమా అయిపోయినాక నాకు కొన్ని కొన్ని జరిగినయి తర్వాత కామ్ అయిపోయాం అంతే మోమటం అంతేం లేదు ఎందుకు ఏమ్మ ఈడికొచి స్టార్ట్ అయింది ఈడికి వచినక స్టార్ట్ అయింది ఇదే బాధ
హ అయ్యో అంత మొహమాటం ఉంటే బతకలేరు
అ ఏం చేస్తం బై బర్త్ అచ్చింది ఎన్నటికి పోదు
ఆ
కాల్ ఎల్లంగానే అట్లే పోతా ఉన్నా మళ్ళ చూసే ట్రైన్ పోయింది కదాని వచ్చేసినా పట్టుకోవాలది తెగుతదే మో అబ్బ ఎసయా ఇగో
ఆ చెప్పనా
మీ బావకు కూడా ఎక్కించినవా
చెపిచ్చినా కానీ ఫ్రీగా లేనని చెప్పా
వా
ఆ
ఏదొ అమ చెప్ప
నేం కాదా ఆ మనిషి నాకు ఇంకా ఫైవ్ కాల్స్ మిగిలిన్నాయి ఎవరిచ్చద్దామా అని కాస్ ఫన్న్నా ఆ పిల్లకి ఒక కాల్ చేస్తే ఇంక నాలుగు కాల్ చుంటాయి చుస్త
అవుడి
ఫమి అంతా అయిపోయింది వాళ్ళిద్దరిక అయిపోయింది మీ సిస్టర్కి కూడా అయిపోయింది
మాసిస్తార
ఆ
మాదిస్ చ అ
సర్జస్ట్ చేయినా రీకనెక్టింగ్ మళ్ళీ రీ ఆటమ్ మళ్ళీ వస్తుంది
సరే సరే ను నికి గట్టపోతున్నావు సరేలేదు నేను కూర్చాను రూమ్కి స్నాన చేసి మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకేనా
ఆ ఓకేనా కట్ చేసి సబ్మిట్ చేసేయ్